అన్నారు
ఏం లేదు
ఉమ్ అయిందా లంచు
లేదండి మీరు మీది
ఆ నేను మార్నింగే తిన్నాను ఇంకా తిన్లేదు తినడమే లేట్
అమ్ ఇంకా ఏం జేసున్నరు మరి
ఏముంది ఏం లే మా పాప ఇంతసేపు అల్లరి జేసి పడుకోని ఉండే ఇప్పుడే కొంచెం రిలాక్స్ అయితున
అవున
మీరేం జేస్తున్నరు
ఏం లేదు మా ఫ్రెండ్ తోని మాట్లాడుతుండే ఇంతసేపు
అవునా
ఊమ్
క్లాసస్ లేవా
క్లాసెస్ ఏం లేవు మాకు
ఊహు్ ఎగ్జామ్సా
ఎగ్జామ్స్ గూడా ఏమి ఉండదు అంటే ఫోర్త్ ఇయర్ వాళ్లాకి ఏమున్ గవన్న మాట ఇప్పుడు చ ప్రాజెక్ట్ ఉంటది ప్రాజెక్ట్ జేస్కోవాలి
అవునా ఊహు ఊ ఇంకా చెప్పండి మీరు ఈ మధ్య ఏదైనా ఎళ్తే ఎల్లారా చూసారా
అర్దం గాలే
టెంపుల్స్కీ ఈ మధ్య ఏదనా టెంపుల్స్కెళారా
స్కా టెంపుల్స్ కంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటది భోన్గిరిలా అందుంటది గదా
తిరుపతికి ఎప్పుడైనా ఎళ్ళరా మీరు
ఎళ్ళిన ఎళ్ళిన మొన్న బతుకమ్మ పండుగ అప్పుడు తిరుపతిలనే ఉన్నా నేను సద్దులబత్కమ్మ అప్పుడు ఆ రోజు అక్కడ్నే ఉన్న దసరాకి గూడా అక్కడ్నే ఉన్నం
వావ్ మంచిగ మంచి టైం లో ఎళ్ళారు అప్పుడు రష్ ఎక్కువున్నదా తక్కువున్నారా
అప్పుడు రష్ ఎక్కువుంది అప్పుడేదో రథసప్తమి అదేమో తొమ్మిది రోజులు ఏమో పెద్ద పండుగయింది ఆ ఉత్సవాలు జరిగినప్పుడు వెళ్లిన్ అవును
ఉమ్ బ్రహ్మోత్సవాలకు ఉమ్
చానా మంది ఉండే అప్పుడు మేము సాయంత్రం దర్శనానికి వోయినాం
ఉమ్ మేము గూడా మా పాపన్ దీసుకొని వెళ్ళినం ఆ ఎప్పుడు అ నవంబర్ లో ఎల్లాము
ఆ
అక్కడ మేము మేము ఫిఫ్టీ రూపీస్ రూమ్ తీసుకున్నాము
ఉమ్ అవును మేము గూడా అట్లనే తీసుకున్నాం
త్రీ డేస్ అట్ల మేము క్యూ లో నిలబడలేదు వన్ ఇయర్ లోపు బేబీస్కూ సుపతన్ ద్వారా ఎంట్రీ ఉంటది గదా అందులో ఎళ్ళాం మేము అసల్కు మాకైతే ఎన్ తా ఆ ఎంతసేపు అట్లైంది దెల్సా మేము ఒక నల్ ఇరవై ఐదు నిమిషాలల్ల దర్శనం కంప్లీట్ అయింది బైటి గూడా వొచ్చేసాము
మాది గూడా గంటల్నే అయింది అంటే మేము సాయంత్రం బోయినము పోయేసరికి చానా మం మీరు కూర్చున్నారా అందులోక రూమ్ లో అందర్నీ పెడతారంట గదా అంటే ఒకటేస సారి గేట్ తెస్తారట అప్పుడు పోవాలందరు మేమేం జేష్నామంటే టే గేట్ ఓపెన్ జేశే టైంకే పోయిన మా రూమ్ కి అది మాకే దెల్శింది లాక్ దీస్తూంటే మేమే చూసినం ఇగ డైరెక్ట్ మేమే ఫస్ట్ పోవడం
అంటే రీ ఎంట్రీస్ దారేలరా రీ ఎంట్రీ కె వెళ్ళారా దా
ఫ్రీ ఎంట్రీ యే
రీ ఎంట్రీ అని బోర్డు ఉంటది కదరా
రీ ఎంట్రీ యా రీ ఎంట్రీ అంటే మళ్ళీ రావడం
అ ఆ కాదు నాన్న రీ ఎంట్రీ అంటే ఇప్పుడు మనం ఫ్రీ టికెట్ ట్లు తీసుకున్నాక దాని మీద క్యూ ఆర్ కోడ్ ఉంటది కదా అయితే ఆ క్యూ ఆర్ కోడ్ మన కు దర్శనం ఎప్పుడో ఆ టైం అన్నది జెప్తారన్నట్టు అక్కడ రీ ఎంట్రీ అనేది ఆ రీ ఎంట్రీ ఇది అదీ మనం కరెక్ట్ గా ఇప్పుడు లెవెన్ థర్టీకి ఉంది మనకు ఆఫ్టర్నూన్ లెవెన్ థర్టీకి ఉంది దర్శనం మనం ఒక వన్ అవర్ వన్ అండ్ ఆఫ్ అవర్ ముందెళ్ళీ రీ ఎంట్రీ ద్వారా వెళ్తే అది స్కాన్ జేసి అప్పుడు మనకు ఆ టైమ్ లో లెవెన్ థర్టీకిి మనం ఏ దర్శన్కి లెవెన్ థర్టీకి కద మనకు ఆ లెవెన్ థర్టీకి వాళ్ళు ఏ కంపార్ట్మెంట్ లో వేచి ఉంటరో ఆ కంపార్ట్మెంట్ లో డైరెక్ట్ వంపిస్తారు మనం వేట్ చెయ్యకుండా
అవునా
హుమ్
కూడా ఉంటా పన్నెండు గంటలకు ఒకటి గంటలకు ఉండే గానీ మేం బోయేసరికి లేటైంది ఐదైంది అట్లా
అవునా
ఆ అప్పటికి అందరు అక్కడ కూర్చ్ ర్చున్నారు కూర్చోబెట్టిల్లు ప్రసాదం ఇచ్చి ఇంకా ఓపెన్ జెయ్యలే గేట్స్ మేం బొంగానే పెన్ జేశిల్లు ఇగ ఫస్ట్ మేమే ఉన్నాం టక్ తొందర తొందర అయినాం తొందర్నే అయింది మాది గూడా గంటసేపట్ల అయిపేయింది దర్శనం
అప్పుడప్పుడు అలా కలిసివస్తది మేం ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు మా మాములుగ గాదు కొండ నడుచుకుంటేళ్ళాము పైకి అప్పుడు మా పాపలేదు కుండే మేము మా మరిది వాళ్ళు మా పెద్ద ఆడపడ్చు వాళ్ళు అందరు ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ తోటి వెళ్ళాము
అమ్
ఇప్పుడు అందరం వెళ్ళాము వెళ్ళాక నడుచుకుంటే పైకి వెళ్లమా అక్కడ మాకు రూమ్స్ అంత నాలెడ్జ్ లేదన్నట్టు లాకర్లంల వెట్టేసి నైట్ దర్శనానికెళ్ళాం నైట్ ఎనిమి దిట్కి టెన్ థర్టీకేమో ఎళ్తే మాకు వన్కో ఏమో దర్శనం కంప్లీట్ అయింది
అవునా
ఇగ తర్వాత విడివిడిగ వెళ్దాం కాని మాకు ఇ లాస్ట్ నేను మావారు పిల్ల పాప
ఆహ్ మేము కూడ వెళ్ళినము రూమ్స్ తీసుకున్నాము అచ్చేసిన ట్రైన్ కెళ్ళిన్ లా మీరు
ఊ ట్రైన్ టికెట్స్ బుక్ చేసం పాప ఉంది కదమ్మా ఆమె మస్త అల్లరి జెతది అనేసి టికెట్లు బుక్ చేసుకున్నాం పడుకోడానికి ఇబ్బంది కాకుండా
అవున ఇంగ వేములవాడ గిటు సైడు పోయిల్లా మరి
ఊ వేమ్లాడకెళ్తాము
కొండగట్టు వేములవాడ
ఉమ్ చూసాం చాలా రోజులు అవుతుంది
పెళ్లయినా కొత్తలో వెళ్తారు కదా
ఊహు
ఆ వెళ్లిన మొన్న మొన్న పోయిందందే ఉ రీసెంట్గా పోయిందం టే యాదగిరి గుట్టును స్వర్ణగిరి మా దోస్తు వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటది స్వర్ణగిరి ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటది
స్వర్ణగిరిలో ఒకాయన ఉయ్యాలలో బంగారి ఉయ్యా ల్లా కాయిన్ పడితే అనుకున్నది జరుగుతది అని అంటరు
అ వెయ్యలేదు వెయ్యలేదు నేను
అవునా ఎంత ప్రచ్ అవునా ఊ దర్శనమయ్య క బయట ఊ పక్క నుండి బయటికి వెనకకు వస్తాం కదా టెంపుల్ వెనకకి టెంపుల్ వెనకకకేళ్ళాక ప్రసాదం ఇస్తారు ఒక మండపం లాగుంటది కదా వెనక కూర్చోడానికి అ అక్కడ ఉంటది అన్నట్టు అమ్మవారు బంగారం తోటో ఉ టది అమ్మవారిది అద్దాలు ఉంటాయి లోపట గ్లాసెసు అందులో వేస్తరు అన్నట్టు
అవునా నేనేమి వెయ్యలేదు కాని చూసినం ఇగ చూసి ఫోటోల్ దిగి వచ్చినం ఇగ మేము పేం నెక్స్ట్ మళ్ళీ తెల్లారినంక యాదగిరి గుట్ట ఎళ్ళినం ఇగ యాదగిరి గుట్టలనయితే దర్శనం ఫుల్లు చాన సేప్ అయింది
మొన్న నా బర్త్డే కు మా ఆయన తీసుకెళ్లారు స్వర్ణగిరికి వెళ్ళాము ఫస్ట్ టైమ్ మ పాప తోటి ఆడ అపారు న్నం అయిపోయినంక ఇగ ఇదే టైమ్ మె అ మధ్యాహ్నమే అయింది అయితే ఇగ యాదగిరి గుట్ట కొద్దులే అని పాప ఉంది కదా దిగుతానంటే నేనే వెళ్లాం వెళ్లాం కొంచెం ఫోర్స్చేసేసరికి తీసుకెళ్ళాడు అసలుకు దేవుడు మాకు ఎట్లా తెలుసా మా ఆయనే వద్దన్నందుకు మేము ఆడికెళ్లి లైన్ లో నిలబడ్డామా నిలబడ్డాంక ఆ ఆ రోజు టికెట్స్ ఇవ్వలేదు అన్నట్టు టోకెన్స్ అర్ఛన టోకెన్స్ అవన్నీ ఉంటాయి కదా ఇవ్వలేదు ఇవ్వకుండా సరేలే మామూల్గేల్ దానిలే అనుకున్నాం అనుకున్నాక అక్కడ దేవున్దగ్గరికి వెళ్ళి కూర్చోగానే వాల్ ళ్లు అమ్ ఎవర్నో విల్ పిచ్చారన్నట్డు మేము అర్చన జేప్పిస్తాను రండి లోపలికి రండి అన్నారు అయితే నే అన్నా కదా మాకు కూ చేస్తారా అని అంటే ఏ పాప ఉన్నది ఎంతమందున్నారు మీరంటే త్రీ మెంబెర్స్మీ అని అ అంటే సరే లోపలికోచ్చి కూర్చోండి అని ఆ దేవుని దగ్గర కూర్చోబెట్టి మా అర్చన చేయిచ్చి పంపించారు అసల్కు చాలా గ్రేట్ మెమొరీ అది
అవునా మేము లైన్లని నిలపడ్డం చానా రెండు మూడు గంటలైంది లైన్లని
ఆహ్ మా ఆమ్మాయి అయితే అసల్కు ఆగుడే లేదు అస్సలు ఆడికి పోయినాక ఆమెకి ఆప్పుడప్పు అప్పుడే కొంచెం కాళ్ళోచ్చినాయి ఆ స్వర్ణగిరి మెట్లు పాపేక్కింది తెల్సా కాళ్ళప్పుడప్పుడోచ్చినయి ఇట్లా వంగుకుంట పై మెటు పట్టు పట్టుకుంటా అంబడుకుంటేక్కింది
ఎక్కోచ్చు ఆ చిన్న పాపైనా కూడా ఎట్లెక్కిందో మరి
తిరుపతికి కూడా వెళ్ళాలని ఉంది
మళ్ళీ ఏళ్తారా ఇంకోసారి
ఆ వెళ్ళాలి నెక్స్టిర్ వెళ్తాము పాప కొంచెం పెద్దగైతది కదా నడుచుకుంటూ రావాలనున్నది నాకు కాకపోతే మొన్న పాప ఉంది కదా అని పైకి ఆ ఇట్ల బస్కిళ్లామన్నట్టు
మేం నడుచుకుంటానే వచ్చినం
ఆ మీము లాస్ట్ టైం నడుచుకుంటేనే వెళ్ళాం కాపోతే ఈసారే బస్సుకేళ్ళినం గానీ కానీ అంతా బానే ఉంది గాని ఎక్కడో నడుచుకుంటూ వెళ్తే బాగుండన్ని చిన్న ఫీలింగ్ అనిపించింది ఆ ఫీలింగ్ కోసమైనా నెక్స్ట్ టైం నడుచుకుంటేళ్ళాలి
ఆవును
ఉహ్
కానీ ఆ మెట్టేక్కుతాంటే ఆ
సరేమ్మా
ఆ సరే అండి
ఆ ఒక టెన్మినిట్స్ తర్వాత మళ్ళీ చెయు